లో హ ఆ ఏం చేస్తున్నారు
వాషింగ్ మిషిన్ లో బట్టలు తీసాను అవి ఎండలో వేస్తున్ననండి
ఆహా ఆరేస్తున్నారా
అవున్
నాకు కూడా ఈ రోజు రెండు రెండు సార్లు పని పడ్డది నేనేమో వాషింగ్ మిషిన్ లో నుంచి బ బట్టలు తీసి ఆరేసుకుంటా పోతున్న దండానికి మా పిల్ల కల నుంచి వచ్చి అన్ని లాకుంట కిందేసింది నేను క్లిప్పులు పెట్టాను ఒక పది నిమిషాల్ల ఆరిపోతాయి కదా అని
అవును
మ్ అన్ని కిందేసిం మళ్ళా అవన్నీ మళ్ళా మళ్ళా మిషన్ లేసి మ ళ్ళ కొంచెం సేపు స్పీన్లా పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పెట్టి మళ్ళా అప్పుడు ఆరేసినా ఇగ
మ్
మ్ ఇంక మీ ఊర్లో అంటే ఫెస్టివల్స్ ఏవి మంచిగా చేసుకుంటారు
సంక్రాంతి దసరా ఉగాది ఇవి బాగా చేస్తారండి
ఆహా మీకు ఇష్టమైన పండుగ ఏంటి అందులో
నాకు సంక్రాంతి ఇష్టం
ఆ ఏం చేస్తారండి సంక్రాంతి అప్పుడు
సంక్రాంతి త్రి డే స్ త్రీ డేస్ కదండి ఆ పిండి వంటలు అయి బాగా వండుతారు మా సైడ్ బాగా ఎక్కువ
ఆ
నైట్ ముగ్గులు పెడ్త్తు ఆ పెట్టడం ఎక్కువ కలర్స్యడం
ఆ పోటీలు పెడుతారా అండి ముగ్గుల పోటీలు
ఆ ముగ్గులు ముగ్గులు పోటీలు పెడుతారు
మీరు ఎప్పుడన్నా ఎల్లిర్ర ముగ్గుల పోటీలకి
ఆ లేదు నేను వెళ్ళలేదండి
ఆ
ఆ ఎక్కువే కోడి పందాలు వేస్తారు ఎక్కువ బాగ ఎక్కువ ఇటు సైడు
అంతేన
ఉ అవును కోడి పందాలు వేస్తారు
బాగుంటయ చూడటానికి
అవునండి
మీరు పోతార ఎక్కడైన చూడ్డటనికి
లేదు నేను ఎప్పుడు వెళ్ళను మా హస్బెండ్ పిల్లలు తీసుకుని ఆయనే వెళ్తారు
ఆ
ఎక్కువ మా మా అమ్మగారు వాళ్ళు ఇంటి సై వారి సైడ్ ఎక్కువ వేస్తా ఉంటారు
కోల్ పందాల అంటే డబ్బులు పెడతారు కదా మీ కొడిర్ గెలుస్తాద మా డి గెలుస్తాద అని
అవునండి లక్షల్లో లక్షల్లో పెడతారండి ఎక్కడెక్కడి నుంచో వస్తారు పెద్ పెద్దవాళ్ళు కాళ్ళు చేసుకొని అసలు ఖాళీ
ఆ మరి వాళ్ళకి ఫుడ్డు తింటాం అంత
అదంతా అక్కడే ఏర్పాటు చేస్తారు టెంట్ లో అవన్నీ అవన్నీ క
ఆహా అమ్ముతార ఆడ ఫుడ్ అమ్ముతార ఆ ఇగ ఇగ పండగే బిజినెస్ చేసేటోల్లకి ఆడ
వీళ్ళకే జెంట్స్కే మగవాళ్ళకే ఆ లక్షల్లో పెడతారు బెట్టింగ్
ఆ ఒకవేళ పైసలు పోతే
పోతే పో అవతల వాళ్ళకి లాభం ఇవతల వాళ్ళకి నష్టం అంన
అంతేన వస్తే వచ్చింది పోతే పోయింది అన్నటు ఇగ ఆ
ఎక్కువ ఏ క్యాస్ట్ అంటే ర రాజులు రాజులు ఎక్కువ వేస్తారండి కోడిపందాలు బాగ
అంతేనా నేను న్యూస్ లో చుట్టమ్ తప్ప ఎప్పుడు ఇన్లేదు
అవును ఇటు సైడ్ మా మా సైడ్ బాగా ఎక్కువ అసలు ట్రాఫిక్ అయిపోయి వెళ్ళే వచ్చే వెహికల్స్ కి రోడ్ కూడ ఖాళీ ఉండదు
ఆ అంతేన
ఆ అవునండి బాగ
ఆ న్యూస్లల చూస్త కోడి పంద్యాలు అంటే వీడియోస్ పెడతారుగ
అవును సొంత ఇప్పుడు వేరే ఊర్లో ఉండే ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటారు వాళ్ళు కూడ సొంత ఊర్కి వస్తా ఉంటారు కదా
అవును
ఆ వాళ్ళు అసలు ఆమ త్రీ డేస్ కూడ అసలు ఖాళీ ఉండదు
అంతేన
సంక్రాంతి అంటే బాగ ఫెస్టివల్స్ లో కల్ల పెద్ద ఫస్ట్ పెద్ద పెద్ద పండగ అంటారు సంక్రాంతి
ఆ మగోళ్ళ అందరు కోడి పందాలు పందలు ఇవ్వోతే ఈ ఆడోళ్ళ అందరూ అన్నాలు చికెన్లు
ఆ అవును పిండి వంటలు రకరకాల పిండి వంటలు ముందునుంచే చేసేసుకుంటారు అంద్ర మా అంద సైడ్ ఎక్వ పిండి వంటలు బాగా చేస్తా
అవును అ అప్పుడు కొ కొత్త పండుగ కాబట్టి కొత్తళ్ళు పిలిచి మర్యాద
అవును బాగా అవును బాయికియి మా గ గోదవరి జిలా లో ఇస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి బాగా ఎక్కువ చేస్తారు అల్లులికి మర్యాదలు
అంటారుగా గోదారోలకి ఎటకారమే కాదు మర్యాద కూడా ఎక్కువే అంటారు ఆ అదేలే ఇంకా అదేది ఇంకా మీ మీ సైడ్ ఫేమస్ స్వీట్ పూతరేకులు కూడా చేస్తారా అండి మీరు ఆ బాగుంటాయి అవి
ఆ అవును
మీరు చేస్తార
అండ్ మా మామగారు వాళ్ళ వాళ్ళ సైడ్ ఎక్కువ రాజులు ఉన్నారండి మా అమ్మ ారు వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ అటు చేస్తా ఉంటారు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా ఉంటాం మేము
అంతేనా బాగుంటాయి నోట్లో పెట్టుకోగానే కరిగిపో
అవును
నాకు ఎక్కువ ఏమంటారు బాదం కాజు వేసి చేస్తార అన్నమాట
అవును డ్రై డ్రై ఫ్రూట్స్ అవును డ్రై ఫ్రూట్స్ అవి వేసి చేస్తారు
అది బాగుంటది కొంతమంది ఏమో ఇక చక్కర బెల్లం వేసుకొని కూడా చేస్తారు గాని
హ్మ్మ్
అవ అంత అనిపియ్యవు నాకు అది ఇష్టం అంటే తింటుంటే నోటికి అట్లా తాకు తుంటే బాగు
ఇంకొంతమంది సుగర్ పౌడర్ వేస్థారు కొంతమంది బెల్లం పడర్ వేస్తారు రకరకాలుగా కుంటారు అది మనం తినే వాళ్ళ ఇష్టం బట్టి ఏది కావాలంటే అది తీసుకుంటారు
ఆ అవునా మీకేది ఇష్టం ఎక్కువ ఏంది తింటారు
నాకు డ్రై ఫ్రూట్ నేనా నాకు ఎక్కువ అంటే ఏ పూతరేకులు కాజాలు అవి తింటాం ఎక్కువ అవి ఈ బాదం బాదంతో బర్ఫీ చేస్తారు కదండి అ అవి డ్రై ఫ్రూట్స్ లడ్డుూ అవి తింటా ఉంటారు
ఆ అవి బాగుంటాయి అవి కూడా ఆ ఇంకాండి హలో
అయిపోయిందండి కుకింగ్ చేసేసరా
ఆ పొద్దుగానే అయిపోయిధండి పాలకూర పప్పు వేసిన మా పిల్లలు తినిపిస్తుంది అంత నేను అన్నం తింటలేదు
ఉమ్ ఉమ్ చిన్నపిల్లలు అంతేలేండి బాగా చిన్న పాప అంటున్నారు కదా అ కొంచెం తను ఎదిగి స్కూల్ కి వెళ్ళే వరకు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి
నా ఏడా అసలు ఏమి తినదు వాళ్ళ డాడీ నైటు ఇక హాట్ చిప్స్ ఇన్ని బొంగుల్ ది అదే ఏ మాంటారు బూంది బూంది బొంగుల ప్యాకెట్ తెస్తే బొంగులు పెడితే బొంగులు తింటలేదు
ఉమ్
ఇక పొద్దుగాళ్ళనే ఏమో చిప్స్ తిన్నది ఇప్పుడేమో స్నానం ఏమంటూరు టబ్బు ఉంటది ఇంట్లా అంటే అప్పుడు వాషింగ్ మిషిన్ లేనప్పుడు బట్టలు నానబట్టనికి అని ఒక డబ్బు తీస్త కున్నాము
ఉమ్
ఇప్పుడు వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేసరికి ఆ టబ్బు వాడంగా ఇగ ఇక మంచి చిన్నగా లాగుకొని పోతది ఆ టబ్బు ఆ టబ్బు ఎక్కి తాప్ తిపుతాదిగా
హమ్
ట్యాబ్ తిప్పితే నీళ్ళ వస్తాయి ఇక కుసుంటది ఇక నాకు భయం అవుతది ఆ టబ్బు తీస్తానే
చా చిన్నపిల్ల కాదండి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ టైమ్ లో మనం
ఆ ఏం అంటే బయటకి వెళ్ళనియను నేను లేకుండా ఏడికి పంపాను
హమ్
ఉమ్ ఇక ఆడుకుంటా ఆడుకుంటది ఏమో అని నేనే కొన్ని కొన్నానే వాటర్ బా టబ్బులో బట్టి ఆడన్నే కూర్స్తుంటా ఇక ఆమె ఇంట్లోకి వచేదాక ఇక కావాల కూర్చొని ఆమె ఇంట్ ఇంట్లోకి వచ్చినాంక ఇక నేను ఇంట్లోకి వచ్చి జాడోరు పెడతా ఇక బయటికి పోకుండా
హమ్
అమ్ మా సైడ్ ఏమో ఏమంటారు మంచిగా దసరా బాగా చేసుకుంటారు అమ్మవారి విగ్ర హం పెట్టి మా ఊర్లో ఉమ్ మంచిగా తొమ్మిది రోజులు ఊరు మొత్తం ఊరు మొత్తం ఒకటే విగ్రహం తేస్తారు ఊరు అంతా లైట్లు పెట్ పెట్టుకొని నైట్ పూట మంచిగా హోమాలు వ్రాతలు పూజలు ఏ రోజుకి ఆ రోజు అవతారాలు ఇంకా మళ్ళా లాస్ట్ రోజు అయితే అమ్మవారికి పెట్టిన గాజులతో సహా వేలం పాటలు వేస్తారు
హమ్
ఉమ్ ఇప్పుడు ఒక గాజులాలు డజన్ ఇప్పుడు వంద రూపాయలు పెట్టిరు అనుకో అమ్మవారు వేలం అమ్మవారు వేలం పాటలో అ గాజులు మనకి వేలలో పోతాయి ఇక
అవునా అవును అంతే కదా ఇప్పుడు గణేష్ చతుర్థికి లడ్డు కూడా అంతే కదా లక్షల్లో పో లక్షలో ఎలా వెల్తుందో అలాగ అలా అన్నమాట
ఆ అంతే కాక పోతే ఇగ వినయక చవితికి ఏమో ఉల్లో గల్లి గల్లికి వినాయకుడిని పెట్టు కుంటూనే ఉంటారు ఇక ఇంకా అమ్మవారు కాబట్టి అమ్మవారికి నిష్టగా ఉండాలని ఊరు మొత్తం కలిసి సి ఒక కాలం ఊరి మధ్యలో పెట్టుకుంటారు అన్నమాట ఊరి మధ్యలో ఒక ఖాళీ ప్లేస్ ఉంటది అడ చి చిన్న గుడి ఉంటది అన్నమాట ఎల్లమ్మ తల్లిదో మరి తెలువదు గుడి చిన్న గుడి ఉంటది ఇగ ఆ గుడి దగ్గర ప్లేస్ ఉంటది ఊరి మధ్యలో ఆడవేడతారు ఇగ అందరు
హు
లాస్ట్ డే అయితే ఇగ హోమాలు రథాలు ఇగ అన్నదానాలు ఊరేగింపే పొద్దున తీస్తే నైట్ దాంక ఊళ్లనే ఊరేగింపుతా అయితనే ఉంటది డ్యాన్సులు ఇగ పాటలు పెట్టుకొని
హ్మ్
హ్మ్ మస్తు ఎంజాయ్ చేస్తారు అప్పుడు పండగలప్పుడైతే
హ్మ్
ఇంకా అండి
ఇంక ఇంకా మీకు మీ సైడ్ ఇంకా ఏం చేస్తారంటే ఫెస్టివల్స్ తెలంగాణలో ఎక్కువ తెలంగాణ ఎక్కువ గణేష్ చతుర్థి చేస్తారనుకుంటా కదా బాగా
ఆ గణష్ చతుర్థి చేస్తారు దస్ స్రా దీపావళి అన్ని బానే చేసుకుంటారు ఈ పండగా అని కాదు అన్ని బాగా చేసుకుంటారు ప్రతి పండక్కి ఇగా కా ఏమంటారు వెజ్ ఇగ వెజ్ జ్ నాన్ వెజ్ తినెటోల్లకు తిన్నంత
అవును
లేవంగానే ఫస్ట్ సానం ఇ ఇల్లు ఉక్కొని తూడ్సుకొని ఇల్లు కడుక్కకొని సానాలు చేసి దిప్ పం పెట్టుకుందే ఆలస్యయం ఇగ
ఉ అవును
దీపం పెట్టుకొంగనే కతం ఇగ వంటలు పూరీలు చికె పూరీకి మళ్ళా చికెను వడలు మళ్ళ వడలక్ కి మళ్ళ మటన్ కర్రీ చేస్తారు బోటి ఫ్రై చేస్తారు మీర్ చెప్ ఇగ చికెన్ బిర్యానీ చేస్తారు లేపోతే మటన్ బిర్యానీ వంటలే వం అసలు ఉత్తప్పుడేమో అన్ని తినాలనిపిస్తది అన్ని వంటలు చేసి పెడతనేమో తినబుద్
ఆ చేసే చేసి చేసి మనం అలసిపోదడం తప్ప ఏమి ఉండదు
ఆ అది అసలు ఏం తినాలని ఉండదు ఇగ
హ్
ఆ ఇంకా అండి మీ సైడ్ కూడా అట్లానేనా ఇగ
ఆ మా సైడ్ కూడా అంతే ఇంకా ఉగాది కూడా బానే చేస్తారు ఉగాదికి మా మ్మా మాకంటే ఉండదు కానీ మాములుగా చేసుకుంటాము ఉగాది పచ్చడి చేసుకోవడం ఆ రోజు ఆ పే టెంపుల్ కెళ్ళడం మా అమ్మ మా అమ్మగారు వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అమ్మగారు ఉన్నారు పోలేరమ్మ ఆవిడికి కొంచెం నైవేద్యాలు అయ్యి సమర్పిస్తారు చెలువుడు పానకాలు ఇస్తారు ఆ రోజు నైవేద్యాలు పెట్టుకుంటారు కోడి కోస్తారు అమ్మవారికి కోడిని కోసుకుంటారు ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు
అవునా ఇడ మా దగ్గర కూడా ధనుష్పురం అని ఉంటది ఆడ జాతర అయితది మస్సు చేస్తారు కిట కటలు ఆడతారు ఆడ జనాలయితే
ఐదు విగ్రహాలు ఉంటాయి ఐదు అమ్మవారులు ఉన్నారు ఆ ప్రతి సంవత్సరం జాతర చేస్తారు అనమాట మహ లక్ష్మీ అమ్మవారు
ఆ
ఆ చాలా బాగా చేస్తారు నైట్ వన్ లెవెన్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ ఆ టైం నైట్ ఇటోస్తారు వచ్చినప్పుడు ఆ పసుపు నీళ్ళు పోసి అమ్మవారికి హారతివ్వాలిన్నమాట అలాగా ఒక వారం ఒక వారం రోజు లు వస్తారు నైట్ ఆ వన్ టు అలా అవుతది అప్పుడు ఆ టైమ్ లో డ ప్పులు కొట్టుకుంటా వస్తారు అప్పుడు వినిపిస్తే నైట్ లెగిసి అమ్మవారికి పసు నీళ్లు పోసి హారతులి ఇస్తారు
అవునా
ఒక నై తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల తర్వాత అమ్మవారిని అప్పుడుకి అప్పుడు జాతర చేస్తారు
ఆహా అంతేనా ఇడ ఇడ కూడా అబ్బి ఏమంట జాతర అలా అమ్మవారికి చీరలు పెట్టేటోళ్ళకి చీరలు బియ్యం బోస్తరు ఇగ అన్ని ఇగ పసుపు బియ్యం అమ్మ వారికి చీ